హలో మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉందనుకుంటా యా ఇప్పుడు వస్తుందండి బాగున్నారు దాన్ని
చెప్పండి
మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది అనుకుంటాను
అవునా ఇప్పుడు వస్తుందా అండి
యా ఇప్పుడు కొంచెం క్లియర్ గా ఉంది ఆ ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉందండి
ఓకే అండి చెప్పండి ఎలా ఉన్నారు అయి పోయిందండి
కొంచెం డిస్టర్బెన్స్ కూడా వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్ కూడా వస్తుంది
ఇప్పుడు క్లియరా
యా యా ఇప్పుడు కొంచెం క్లియర్గానే ఉంది
ఓకేనండి ఎలా ఉన్నారు ఆ నేను స్టూడెంట్ గ్రాజ్యుయషన్ కంప్లీట్ ఉ ఓకే మీరేం చేస్తారండి మీరేం చేస్తుంటారు స్టూడెంట్ ఆ
అయిపోయిందండి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు కొ వేర ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను
అవున ఓకే
రీసెంట్ గా మీరు బాగా గ మంచిగా యాల బెండకాయ కూర విత్ర రైస్ అంతె
అవునా
యా మీరు ప్చ్ రీసెంట్ గా జరుపుకున్న మంచి ఫెస్ట్ ఏంటి
అక్చులీ ఇట్స్ రంజాన్ రంజాన్ సో ఇ ఎస్ ఇదే మాకు చ చాలా పెదా
డైలీ రోజా ఉంటున్నారా
అవునండి థర్టీ డేస్ రోజా ఉంటుందండి
ఓకే
ర్ ఆ ఫ్రెండ్స్ తో కలిసి దాన్ని సెలబ్రేట్ చేస్తాము డినో చాలా వెరైటీ ఉంటాయండి షాపింగ్ ఫూడ్ హలీం బిర్యానీ షీర ఫర్ మాలాంటి ఎలా ఉ కైటీస్ ఉంటాయి ను దాంతో మేము సెలబ్రేట్ చేసుకుంటాము
నా ఫేవరెటు ఇంగ ముస్లిం ఈ మీదాంట్లో రొండు పడుగలే ఉంటాయి కదా
ఆహా అవునా అంటే మోస్ట్ మోస్ట్ ఇంకా ఉంటాయండి కొందరు జరుపుకుంటారు కొందరు జరుపుకోరు రంజాన్ బకరీద్ మొహర్రం రంజాన్ మొహర్రమ్ బకరదా ఆ గర్వీ శరీఫ బరోవ ఫదిలా ఉంటాయండి కొన్ని
ఓకే
అందులో కొందరూ సెలబ్రేట్ చేస్తారు కొందరు చెయ్యరు అలా వాళ్ళది బట్టి ఉంటది
సో నెక్స్ట్ వీకీ మీ ఫెస్ట్ అనమాట
అవునండి అవును నైన్ డేస్ ఉంటాయి
సో ఈ నైన్ డేస్ కూడా మీరు రోజా ఉండాలి
అవును
రోజానేేనా ఇంకేమన్న అంటారా యాక్చువల్లీ సో మెనీ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ ఆ అతను కు అతను కూడా రోజా ఉంటుంది యాక్చువల్లీ తను ఇప్పుడు ఉండట్లేదు
అవునా
ఉమ్
ఆ దాని కూడా రీజఅన్ ఉంటుంది ఏమైనా జర్నీ చేసినా లేకపోతే ప్రెగ్నెన్సీ లేదా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వే ఉండచ్చు
ఆహా సో మాదా అన్ట్ ట్లో ఏంటంటే ఎక్కువ జరుపుకునేది అన్నీ జరుపుకుంటాం కాకపోతే బాగా మం మంచి జరుపుకునేది సంక్రాంత్రి దసరా
అవునా మీకు మీకు చాలా నచ్చేది ఏంటండి
నాకు బాగ నచ్చేది దసరా ఎందుకంటే అప్పుడు టెన్ డేస్ హాలిడేస్ వస్సది కదా
హా హా అవును దాన్లో స్పెషల్ ఏముంటాందండి స్వీట్స్ లే లేదా షాప్ పెంగ్స్ లేదా ఏదనా వన్టా
ఆ దసరా అంటే ఫస్ట్ షాపింగ్ గుర్తొచ్చేది ఆఫ్టర్ దట్ మటన్
ఆ ఓ
ఆ తర్వా త ఏదో ఒక రోజు ఒక్క రోజు టెంపులే
అవునా ఎలా సెలిబ్రేట్ చేస్ చేసుకుంటాం రండి మరి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో లేద జ ర్నీ ట్రావెలింగ్
అయితే ఇక్కడ మా విలేజ్ లో మా విలేజ్ లో దుర్గామాత పెడతాం అన్నమాట సో నైన్ డేసస్ సెలబ్రేట్ చేసుకుంటాం
ఉ
ఆ నైన్ డేస్ ఏంటంటే ఎవ్రీ డే ఒక కొత్త రకం అయినా ప్రసాదం పెడతాం ఎవ్రీ డే వావతారాలు మారు తూ ఉంటాయి కదా దేవ దేవతకి సో అవతారన్ని బట్ ట్టి అలంకరణ చేయడం
ఉ
ఆ సారిస్ ఏ రోజుకి ఆ రోజు అలంకరణను బట్టి ఆ ఆ రోజు ఉ న్న అవతారాన్ని బట్టి డెకరేట్ చేయడం ఆమ్ ఇలా ఉంటది
ఏ అవుతారం అంటే మీకు చాలా ఇస్
అంటే యాక్చువల్ నాకు మొత్తం గుర్తు లేవు మొత్తం గుర్తులేవు గానీ లాస్ట్ టైమ్ నా ఫేవరెట్ అవతారంలో అంటే దేవత నాకు అందంగా కనిపించిన అవతారంని సరస్వతి దేవి అవతారం రోజు అసలు ఆ సారి నాకు నాకు బాగా నచ్చింది ఆ సారిలో ఇంకా అసలు ఆ రోజు అయితే నేను బాగాంటే బా బా బాగా నచ్చింది అసల
అవునా ఏముంటుందండి అంటే దాండ్ల చాలా స్పెషల్ చాలా స్పెషల్ అం అలంకరణలో కూడా జ్యువలరీ లేదా ప్రసాదం లేదా ఏమో ఉంటాయి కదా
స్పెషల్ అంటే ఎవ్రీ డే స్పెషలే ఉంటది అంటే నాకు నచ్చిందా
ఊ
నాకు నచ్చింది సో నేను ఎక్కువ స్వీట్స్ తినను కాబట్టి నాకు స్వీట్స్ నచ్చవు కాబట్టి ఒకే స్వీట్స్ నచ్చినా కూడా నాకు స్వీట్స్ లో పరవాన్నము అంటే ఇష్టం అండు పరమాన్నం అంటే రైసు మిల్క్ తోడాస వాటర్ ఆర్ బెల్లం ఇలాంచి ఆల్సో
ఓహో అవునా ఎప్పుడైనా షీరు కుర్మా ట్రై చేశారండి
షీర్ కుర్మా లే ఎప్పుడు ట్రై చేయలేదు ఆక్చులీ చికెన్ హలీమ్ తిన్నా నేను మా ఫ్రెండ్ మంచి ట్రీట్ చిన్ని తాత్ కాకపోతే నాకు నచ్చలేదు హలీము నిజంగా నాకు నచ్చలేదు టేస్ట్ కొంచెం నాక్ కు ఈడ అన్పిచ్చింది అయితే అప్పుడు ఏంటంటే ఆ రంజాన్ అంటే అందరు హలిం అని వంటరు నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జైట్మెంట్ తో ఇంగా తను ట్రీట్ ఇచ్చింది రంజాన్ ఒక టూ త్రీ డేస్ తర్వాత ట్రీట్ ఇచ్చింది ఆ రంజాన్ ట్రీటు అప్పుడ హలీం అని చెప్పేసి హలీం తి నేను చికెనాని ఆర్డర్ చేసుకున్నా దాంతో పాటు ఆల్సో బిర్యానీస్ రుమాలి రోటీస్ షవర్మా అవన్నీ ఆర్డర్ చేసుకున్నాం గానీ ఇంగ నాకెందుకో హలీం తిన గాని వోస్ త్ ఫీలింగ్ అనిగింది అంటే అలా అని కాదు నాకు నచ్చలేదు అంతే
కొనే విధానం ని బట్టి గూడా ఉంటుందండి టెస్ట్ డిఫరెంట్ ఐ వది చేసే విధానం కొందరి కొంచెం వ ఓవర్ మసాలా స్పైసెస్ అవి యాడ్ చేస్తే అంతగాట్ కానీ కొందరు చేస్తే దేన్నిద ఎంత వే్యాలో అంతనే సరిపడా వేస్తేనే టేస్ అంటే మంచి కుదరుంది అది
సో నీకు ఫేవరెట్ అండి
ఆ ఫేస్టువల్స్ అండి ఫెస్టివల్స్ అంటే ఫుడ్ ఆ ఫూర్ అంటే ఏర్ చాలా అంటే అలా చాలా ఇష్టం అనే కాదు కానీ నార్మల్ గా అంటే బిర్యానీ నార్మల్ చికన్ బిర్యానీ అంతే స్వీట్స్ లో అంటే ఎలాఖని
ఓకే ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు అందరికి బిర్యానీ మీరు ముస్లిం కాబట్టి మీ దాంట్లో అసలు యాక్చువల్లీ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఒకసారి నాక అప్పుడే ఫీవర్ వస్తుండే బిర్యానీ వం ఆ ఫీవర్ల కూడా బిర్యానీ తిన్నా టేస్ట్ మాత్రం అ ఎద్దామంటే ఎగద ఉండే అలాంటి బిర్యానీ ఇప్పుడు వరకి ఎక్కడే కద మీరు ఈవెన్ రెస్టారెంట్ లో కూడా ఆ స్టైల్ బిర్యా బిర్యానీ రాలేదు
అంటే నేను బయట బిర్యానీ అంటే అంతగా తినను అండి బయటది అంటే నచ్చదు మా ఇంట్లో నేను చేసిన బిర్యానీ అంటేనే ఇష్టం
సో మీకుొచ్చా కుకింగ్ బిర్యానీ
అవునండి కుకింగ్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నాను నేను ట్రై చేస్తూ ఉంటానండి ఆ వచ్చేండి బిర్యానీ తాహేరీ ఎనీ సంతింగ్ స్పెషల్ అంటే కదుకి ఖీర్
ఏంటది వాము నేను ఎప్పుడు వెళ్ళి ళు కదుకి గీరింది
కద్దుకి కీర అంటే తెలివదా కద్దు అంటే తెలుసా కద్దు అంటే కద్దు సురకాయా
ఓ కద్దు బోల్తే
ఆ కద్దు అంటాము దాన్లో
యార్
సోరకాయా పయసం
సొరకాయ పాయసం అ ఓ గడ్
ఇట్స్ వెరీ గుడ్ స్
యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టు బోల్డ్ అండ్ లైక్స్ వస్తాయి
అనడి ఉన్నాయి అవునా స్పెషల్ అంటే ఎప్పుడైనా ఇలా చేస్తాం
ఓకే అండి మరి
ఓకే అవు